హలో బాగున్నారా అండి
ఆ బాగున్నామండి మీర్ ఎలా ఉన్నారు
మేమ్ బానే వున్నా
ఎం చేస్తున్నారు
ఇప్పుడే పని స్టార్ట్ చేద్దాం అని చూస్తాన్నా
హ
సాయంత్రం అయింది
సాయంత్రం పనా
అవు
ఉహ
మీదయిందాండి పని
ఆ సగం అయిందండి ఒక ఇల్లు ఊకిన బోలు తోమాలే
ఉమ్
ఐదు పెట్టాలి
ఆ
బ
ఏమన్నా వ్యవసాయం పని జేస్తర మీరు
మేము అంటే ఇగ వాళ్లు కూలొల్లు వస్తారుగా
ఆహా
వెళ్లి వాళ్ళకి వాటర్ ఇవ్వడం గాని అట్లా వాళ్ళ వెనకల జేస్తం
ఆహా ఇంకేమేమి యేస్తరు మీ సైడ్ పంటలు ఎక్కువ
పంటలంటే పత్తి వరి అంతే క చాతనైనోలేమో మిరపతోటేస్తారు
హా మిరప తోట గురించి చెప్తారా కొంచెం అంటే ఎట్లా ఆ
మేమ్ ఎయ్యం మిరపతోట
మీరెయరా
ఆహా నాక్ దాని గురించే తెలియదు
ఆ
కాకుంటే అ మొక్కజొన్న మొక్కజొన్న ఏమంటే మొక్కజొన్న పత్తి గురించి అంటే తెల్స్లెగాని
మొక్కజొన్న గురించి చెప్తారా మరి
ఏముందండి మొక్కజొన్నకి ఇప్పుడు పత్తి అయిపోగానే దుక్కి దున్తరు
ఆ
దుక్కి దున్ని ఒక మూడు సార్ల దున్తారన్నట్టు దున్తె స్మూత్ గయిపోద్ది భూమి
ఆ
పెడ్డెల్ పెడ్డెల్ లేకుండా స్మూత్ గయింది దాంట్లో నాగల్ తోటి ఎడ్ల తోటి నాగలు కట్టి దుంతాంటే దాంట్లో విత్తనాలు వేసుకుంట పోవడం అంతే మళ్ళీ యూరియా యూరియా చల్ యు యూరియా కాదు దుక్కి మందు అని చల్తరు చల్లల పోస్తరు
ఆ
నాగలేనుకాల ఒకళు మందు చల్కుంటు పోతే ఇంకొకళు విత్తనాలు వేసుకుంట ఎళ్తరు అన్నట్టు
ఆ హా
హ్మ్ మళ్ళ అదే నాగలి పూడుస్తది దాన్నే పూడపుతాదని
ఆ
అంత పెద్ద ఏమి ఉండదండి కాకుంటే నీళ్ళు కట్టడమే ఇబ్బంది
ఒక నీల్ కట్టలే అయిటికి
హ్మ్ మందులెయాలే
మరి పచ్చిదే అమ్ముతారా లేకుంటే ఎండినవి అయినాక అమ్ముతారా ఇలా పచ్చి కాల్సుకోవడానికి.
అట్లేం అమ్మము ఎండినాక నే అమ్ముతాము.
ఎండినాంకనే అమ్ముతారా?
ఆ
మీకు ఏ పడుగ అంటే ఇష్టం అండి బాగా?
నాకంటే దసరా, బతుకమ్మ
బతుకమ్మనేనా?
ఆ బతుకమ్మ చేస్తాం కదా ఎందుకంటే అమ్మావాళ్ళ ఇంటికి వెళ్తాం కదా.
హా మీ దగ్గర ఎట్లా జరుపుకుంటారు?
ఏముంది బతుకమ్మకి అన్నీ పూలన్నీ తెస్తాము అవి పూలు, గునుగు, తంగేడి పూలు, బంతి పూలు రకరకాల పూలు అవన్నీ కలెక్ట్ చేసుకొని ఇప్పుడు టేక్ పూలు అనేటివి కట్టలు కట్టుకోవాలి.
ఆ
మళ్ళీ ఇవి గునుగని ఉంటాది. బయటి
ఆ
అవి కూడా కట్ చేసుకొని కట్టలు కట్టుకోవాలి. వీటికి కలర్స్ వేస్తాం.
ముందు రోజే ఇవన్నీ ప్రిపరేషన్ చేసుకొని ఉంచుకుంటాము.
ఆ ముందు రోజులు కట్టలు కట్టి కలర్స్ వేసి ఉంచుతాం. బతుకమ్మ రోజు పేరుస్తా ఉంటే ఇక కట్టలు ఫాస్ట్ ఫాస్ట్ గా పెట్టొచ్చు తొందర అయిపోద్ది.
ఆ
కట్టలు కట్టడం అనేది లేట్ అయితాది.
అందుకే ముందు రోజు రెడీ చేసుకొని కలర్స్ కూడా వేసి ఉంచుకుంటా.
మ్ అది అందులోకి కొంచెం పెద్దగా వేసు కోవాలంటే ఆకులు మరిన్ని కావాలి. బతుకమ్మ మధ్యలో పోయడానికి.
ఆ
ఆకుల్ని ఆడ ఇడా తెంపుకు రావడం ఇదే సరిపోతుంది.
హ్ హా
మేము ఎందుకో చాలా పోసుడు పోస్తా ఉంటే అవి అడుక్కే పోతాయి.
ఆ
ఈ కట్టలన్నీ గట్టి ఓత్తి పెట్టడం వల్ల ఈ టెకు వల్ల బతుకమ్మ హైట్ వస్తదండి.
టేక్ పూవు ఎక్కువ ఉండడం వల్ల.
యూ ఈ బంతి పూలు అనేవి అనిగిపోతాయి పెడతాంటే.
ఆ ఎన్ని పేర్చినా తక్కువనే కనిపిస్తాయి. హైట్ లేయవు కదా ఇవి
అదే టేకు పూవు అయితే మనం ఎట్లా పెడితే అట్లనే ఉంటది. దాని పైన ఎన్ని పెట్టిన ఒక్కటే ఉంటది.
మ్ బతుకమ్మ అవి పేర్చిన తర్వాత సద్దులు అవి ఎత్తుతారా?
ఆ ప్రసాదాలు చేస్తామండి నువ్వుల నువ్వుల పొడి పల్లీ పొడి
ఆ
పెరుగన్నమని, అదే పులిహోర అట్లా ఫ్రూట్స్ పెట్టీ అయిదు రకాలు గానీ వేస్తాం ఐదు రకాలుగా చేసి
ఊహూ
పొడ పెడతా
ఆహా
మా అమ్మనే ఉపవాసం ఉండి పేరుస్తది అమ్మే అన్నీ చూసుకుంటది అన్నట్టు
ఆహా
పేరుస్తా ఉంటే పక్కన హెల్ప్ చేస్తాం అంతే
అవునా
అమ్ పేరవడం అయిపోంగనే కాసేపు అట్ల రెస్ట్ తీసుకుని మళ్లీ సాయంత్రం రెడీ అవ్వడం
ఉమ్ రెడీ అవి బతుకమ్మ ఆడుకోవడం జరుగుతది కావచ్చు
అవు
ఎన్నిటి దాకా ఆడుతారు
టువల్వ్ వరకే టువెల్ కూడా లెవెన్ వరకే ఆడుతామండి
లెవెన్ వరకే ఆడుతరా దసరా తెల్లారి చేసుకుంటరా మల్ల ఒక రోజు ఆగిన తరువాత చేసుకుంటరా అక్కడ దసరా ఎట్ల జరు కుంటారు మీ కాడ బానే జరుపుకుంటరా ఇట్ల రావణాసురుడు అని అది ఇది అని చేస్తారు కదా మీ దగ్గర ఉంటదా అట్లా
అంటే ఉంటారులే గానీ అంత పెద్దగా ఏం చెయ్యరు నార్మల్ గా చేసినాము అంటే చేసినామం టారు అంటే
పోవడం
ఊ ఆ జమ్మి గనేది బాయ్స్ యే పోతారండి మా ఊర్ల
ఆ
జమ్మి ఆకుకి బాయ్స్ యే ఎళ్తారు లేడీస్ ఎళ్లరు
అదే అట్లా జరుగుతదా అని
ఆ జరుగుతాది డ్రాయి అని ఉంటది
ఇది మనకు దసరా సద్దులు అనేది ఏమో అమ్మాయిలకాయె దసరా అనేది అబ్బాయిలకే ఆరోజు వాహ్ళది కదా
ఆం అరన ఇగ సాయం వొండుకొని తిన్నాంక అందరూ ఇక్కడికి బొడ్రాయి దగ్గరికి ఎళ్తరు బొడ్రాయి దగ్గిర యాట పోతుని నరుకుతారు నరికి జమ్మి చెట్టు కాడికి వెళ్తారు చెట్టు కాడకి అనేది అందరూ బాయ్సే ఎళ్తారు లేడీస్ అందరీ అక్కడే ఉంటారు మళ్ళా వాళ్ళు పోయి ఆకు తెచ్చి ఎవ్వరికి ఇట్లా వర్సయిన వాళ్ళకి వాళ్ళ ఇంటోళ్ళకి ఇచ్చుకుంటారు
ఊహూ
అంటే సింపుల్ గానే జరుగుతుది కానీ ఏదైనా గొడవ అయితే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటది
దసరా అంటేనే గొడవ
ఆ
ఆ రోజే కదా బాగా మందిగా ఈ పండగలైపోతదని చూసుకుంటూ కొంతమంది
అవును ఇగ పాత
లాస్ట్ టైం బాగా అంటే బాగా గొడవలయినయి
ఊహూ
పగలంతా ఏం చేయరు ఊ ఊ లే పార్టీల పోయ్ గుజున్టారుగా
ఆహా అదే వాళ్ళ వల్లనే గొడవ వస్తది
ఊహు
ఆ ఇంటి దగ్గర ఏమన్నా కూరగాయ్ చెట్లు ఉన్నాయా మీకు మీరేమన్నా కూరగాయ చెట్లు పెడతారా
పెడతామండి ఇంట్లో మాకు కొంచెం ప్లేసు ఇట్లా ఉంది ప్లేసు బానే ఉందిగాని కూరగాయలు పెట్టుకోవడాకుంది
ఊహు
కాకుండా ఇప్పుడు వర్షాలు లేవు గదా
ఆహా
ఏం పెట్టలే వర్షాలు పడితే ఇప్పడు కల్ల గోరంటన్నారు ఇగ్గు గోగు పూ గింజలు బెండ గింజలు వెట్టేవాళ్ళం
త సోరకాయ బీరకాయ
ఇంగ సోరకాయ అంటే అతిగా పెద్దగుంటది గదా అందులో పెట్టంలేగాని ఇదిగ్గో బోడ్జికుడుకాయను బెండకాయ
ఊ
కూర ఇవి కాకరకాయ గానీ దొండకాయ తీగుండే ఎండకి ఇగ దానికి నీళ్ళు పట్ట టట్లే కొంచెం ఇగా మీ అవు పొత్తులు ఉంది అన్నట్టు పొత్తులు ఉంది కాబట్టి ఇగ ఎవరేం పట్టించుకోట్లే
ఆహా జాగా అనేది కొంచెం ప్లేస్ ఉంది మళ్ళా పొత్తడు ఉండేసరికి
ఇద్దరం కొడుకుల్ ఉండే వారికి ఎరంబట్టిస్తుంది ఎవరిది వాల్ అయితేనేమో మ నీటిగ చేస్తుము
ఊ
ఇగ అందులో చెట్లు కూడా పెట్టడానికి ఇంట్రెస్ట్ అనిపియట్లేద్ ఇగ ఒకరు పనిచేస్తే ఒకరు తినాల్సిస్తుందని
అవునా
ఊ
ఈ వర్షాలు బడక ఈ చెట్లు పెట్టడం అయితలేద్
ఆ ఇగ మనం ఎన్ని గోసినా వాటికి అవి బతుకుతాయో తెల్వద్ సచ్చిపోతాయో తెల్వద్
ఆ
అందుకనే ఎందుకుంత రిస్క్ అని పెట్ట పెట్టలే ఇంగ వర్షం పడితే పెడతాం
ఆ ఇగ మన ఇంటి కూరగాయలు మంచిగా టేస్ట్గా ఉంటాయ్ ఫ్రెష్యుగుంటాయ్
ఊమ్ పెట్టి అన్నీ జేస్తా కానీ యదు తెంపుకునేటోళ్లు చాలా మంది ఉన్నారు
ఇక అదే ఒక్క చెట్టు చాలా మందికి ఉపయోగపడుతది
ఊమ్ అప్లై ఈ వర్షలు పడితే బానే గాస్తాయ్ తీ దొండకాయలు గాని కాకరకాయలు గాని
ఊమ్
లేకింకేం పెట్టలేదు కాకుంటే ఏం మందులు కొట్టం కాబట్టి ఇంట్లో పెంచినవే హెల్త్ కు ఇట్ల మంచివి ఉ
ఉ హెల్త్ కు మంచిది మనకు గూడా ఫ్రెష్ గుంటాయ్ కూరగాయలు
ఉ మీరేమన్న పెడతారాండి
మేము కూడా కదా ఇంటి దగ్గర అవి పెడతాము సూర చెట్ట్ తన కాగర్ చెట్టు బీరచెట్టు
మ్
కదే ఇప్పుడు ఇంక వర్షం పడట్లేదని పెట్టాలే
అవునా అంటే కోతులు గట్లా వస్తాయా మీకు
ఇప్పుడేం వస్తలేవండి
ఉహ అంటే కోతలు వస్తే అవి ఒక్క రోజే మొత్తం ఇన్రోజ చేసి అంతా తినిగిపోతాయి
సరే అండి మరి బాయ్
ఆ సరే